బన్నావా
ఆ బాగున్నాను మీరెలా ఉన్నారు
ఉమ్ బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం చేయాలా ఊరికే వున్నాను మీరు
అవున నేను కాళీ కుచ్ అన్న
ఆ ఏమైంది ఈరోజు కాల్ చేసావు చాలా బిజీగా ఉన్నట్టు కనిపించావే
ఆ ఏం చేయాలి ఇంకా ఈరోజు నా దగ్గర జరిగింది వింటే నువ్వు చాలా నవ్వుతావు తెలుసా
అవబా చెప్పు చెప్పు నేను రెడిగా ఉన్న వినడానికి
అవునా ఉదయం లేట్గా రెడీ అయినానా లేట్గా రెడీ అవుతూ బస్ ఎక్కా బస్ ఎక్కాక తెలిసింది నేను రెండు కార్లకు వేర్వేర్ళు స్లీపర్స్ వేసుకున్నాను
అయ్యో అయ్య టి నువ్వు ఏం అన చిన్నపి పిల్ల వా
కదా నాకదే అనిపిచింది ఉమ్ అదే అను కు అంతేకాదు కాలేజ్ కి వెళ్ళాక అందరు నాకాళ్ళకి చూస్తున్నారు
నువ్వు మాత్రం ఫ్యాషన్ స్టార్ట్ చేసేసావు
ఉమ్ కరెక్టే కరెక్టే కానీ ఫ్యాషనింగ్ కాదు కానీ చానా ఇదిగా అనిపించింది ఎంబారిసింగ్గా ఇంకా ల్యాబ్ లోకి ఎలానే వెళ్ళిపోయినా అందరు అక్కడున్న వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు
నా ఇన్స్టాగ్రామ్ వైరల్ అవ్ న అవుతాయి నువ్వు అంటే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతా లే నువ్వు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే ఇంకా
అదే నా భయం కూడా వెంటనే బ్యాగ్ తో కాళ్ళని కవర్ చేసేసా
ఆ మరి తర్వాత ఏం చేసావు
ఆ మళ్ళా క్లాస్ లో నుంచి బయటికి వచ్చిన మళ్ళీ వచ్చి వేరే షాప్ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఇచ్చి వేరే స్లిప్పర్స్ కొనుక్కున్నా
అవునా బాగుంది కానీ ఆ పాతవి
పాతవా ఒకటి బ్యాగ్ లో పెట్టుకున్నా ఇంకొకటి చెత్తబుట్టలో పడేసిన దానివల్ అంటే అది ఇంకోటి నచ్చదు నాకి అందుకని దాన్ని చెత్తబుట్టలో పడేసి కావాల్సింది బ్యాగ్ లో పెట్టుకున్నా
సరే నా స్టోరీ వింటావా
ఆ చెప్పు ఇంకా ఇంకేముంది
ఈ రోజు మా ఇంట్లో గెస్ట్ వచ్చారు నేను టీ చే-చేసేందుకు వెళ్ళ
అబ్బా మంచి పనులే చేస్తున్నావే
మ్ కానీ టీకి బదులు పొరపాటున సాల్ట్ వేసేస్
బేబి ఆ ఏంది ఉంహు టీకి సాల్ట్ ఎసినావా
అవును రా శివిర్ బటల్ పక్కన స్టాల్ పెట్టి ఉంది సాల్ట్ ఆ నేను చూడ కుండ వేసేసా దాన్ని
ఉమ్ గెస్ట్లు తాగినారా
ఒక సిప్ తాగి చాలా యూనిక్ టేస్ట్ ఉంది అన్నారు
ఉమ్ హు ఇంకేం లే వాళ్ళు కంట్రోల్ చేసుకున్నట్టున్నారు పాపం
అదే పాపమసలు తర్వాత మా అమ్మ వచ్చి
ఉమ్ ఉ హు హు నేను అనుకున్నా నువ్ ఫస్ట్ లోనే అనుకున్నాను ఫస్ట్ లో నే నేను ఇంటి పెట్టనీకి పోయినా అంటే అప్పుడే నువ్వు ఏదో చేస్తావు కిచెన్ లో అనుకున్నా
ఆ మొరొక మరొకటి చెప్పాలి ఇంకా
ఉమ్ చెప్పు చెప్పు
నిన్న రాత్రి ఫోన్ చార్జ్ పెట్టినా అట్లే పడుకున్నా ఉదయం లేచి చూస్ స్తే ఫోన్ ఛార్జ్ కాలేదు
ఎందుకు కరెంట్ పోయింద
కాదు ప్లగ్ అని తీయలేదు చె అదే ప్లగ్ ఆన్ చేయలేదు ఆడ
సరిపోన మళ్ళా ఇంజనీరింగ్ స్టూడెంట్వి
నీకు ఏం జరుగుతుందో
ఉమ్
నీకు ఏం జరుగుతుందో
ఉమ్ ఇంకా వరస్ట్ అయ్యో ఇంకా వరస్ట్ ఏమంటే ఆ చాల మీదచ్చ
నీ లైఫ్ ఇట్ ఇట్ సెల్ఫ్ కామెడీ రా అసలు
కరెక్ట్ కరెక్టే ఆ చెప్పు
ఇంకొకటి చెప్పు
ఇంకా క్లాస్ లో టీచర్ క్వశ్చన్ అడిగానన్ని
కరెక్ట్ ఆన్సర్ చెప్పవా?
లేదమ్మా కాన్ఫిడెంట్ గా కంప్లీట్లీ రాంగ్ ఆన్సర్ చెప్పినా
అయ్యో తర్వాత ఏమైంది?
ఆ ఏం ఇస్తారు అందరూ నవ్వినారు అదె ఆన్లైన్ క్లాస్ లో సార్ టీచర్ వచ్చి నైస్ ట్రేను
అవి ఆన్లైన్ అయింది మంచి పని చేసింది ఆమె అంటే అందరం ముందురుంటే ఎట్లనో అయి పోతుంది మనానికె
ఉ కరెక్టే ఉమ్ ఇంకా మన ఇద్దరి ఇన్సిడెంట్ వింటుంటే మూవీ తీయోచ్చేమో
ఆ ఏంది ఏం
మనిద్దరి ఇన్సిడెంట్ వింటుంటే ఒక మూవీ తీయోచ్చేమో ఈ ఇన్సిడెంట్స్ అన్ని బేస్ చేసుకోని
ఆ తీయచ్చు నిజంగానే
ఉమ్ టైటిల్ ఏమంటావ్?
ఉ
టైటిల్ ఏమంటావ్
టైటిలా ఆ ఎ ఏమని పెడదాం నువ్వే చెప్పు
ఉమ్ ఎంబరేసింగ్ క్వీన్స్ అని పెడదామా లేకపోతే ఊప్ సిస్టర్స్ పెడదామ ఉమ్
ఊతూ సిస్టర్స్ ఇవి రెండూ బాగున్నాయి.
ఉ ఊప్సీ సిస్టర్స్ పెడదాంలే
ఆ హా హా హా ఇవాళ చాలా నవ్వుకున్నావు నువ్వు డిన్నర్ చేసావా
ఏ లేదు నువ్
ఇంకా లేదు నేను చేయలేదు
నా ఏమి ఇంకా
కిచెన్ కి వెళ్ళాలంటే భయం వేస్ అ ఏ ఆ టీ సంగతి విన్నాకా
ఉ తే చానా కేర్ఫుల్ గా ఉండు ఉను లాల ఉప్పుకు బదులు చక్కెర చెక్ కేకు బదులు ఉప్పు వాడేవు
అవునా అందుకే భయమేస్తాంది
నేను అందుకే చెప్పినా కిచెన్ మహ మంచిగానే ఉంది యదా అంటే ఏమి పాడు చేయలేదు కదా మళ్ళా ఆంటీకి చాలా పెద్ద సమస్య ఉ
బానే పెట్టింది మనం చూసి వేయడంలో కొంచెం ఉంటుంది ఉ ఆ అదే షుగర్ ని సాల్ట్ అనుకోవడం
ఆ అదే హా హా హా హా మళ్ళా అంటీ నేను ఇం కా వంటింట్లోకి రానివ్వదులే ఒక పని ఏళ్ళిపోయింది నీకి
ఆ అది కూడా పని తప్పిందిమే మామూలుగా నేను ఇంట్లో వంట చేయనీకి ఎప్పుడెప్పుడు‌ తప్పించుకుందామా అని ఉం టా నేను
హ్మ్ అవునవునులే ఎవరైనా అంతేలే ఇంకా గెస్ట్లు కూడా మాట్లా ఉహు గెస్ట్ తిరుగుడు నీ గురించి మాట్లాడుకుంటారులే ఇం త మంచి టీ పెట్టించిందో ఆపిల్ల అనేసి
పాపంలే వాళ్ళు వాళ్ళైనా
హ్మ్ పాపమేం లే పాం తాగేశారు కదా ఏమి అనకండా నిన్ని
అదే నేను దొరికిపోలేదు నేను మామూల్ దు గొటుపోయింటే అంతే ఇంకా నేను
హ్మ్ ఇంకా ఆంటీ తాగలేదా కాఫీ
ఆద్ అదే మంచి పని అయ్యిందె వాళ్ళ ఆ అమ్మాకి పెట్టినా వాళ్లకి ఒకటే పెట్టినా నేను
అవునావునా మంచి పని చేశావులే అదన్నా
ఆ పాపం వాళ్ళు ఏమన్ లేక తాగలేక ఊకే అట్లా పెట్టేసి వెళ్ళిపోయినారు మళ్ళీ నేను ఆ కాఫీ పడేసా
లేదు నువ్వు తాగాల్సింది పాపం వాళ్ళుకీ పెట్టినావు కదా నువ్వు తాగింటే బాగుండు
పాపం వాళ్లు తాగింటారు కదా నేనెట్లా తాగుతా
అంతే వాళ్లకోక టీ చేసేసి ఇచ్చాను అన్నమాట నేను
ఇంకా ఈసారి కలిసినప్పుడు ఎక్కడికైనా వెళ్దాం లే
ఆ అదే వెళ్దాం అనుకున్నా
వెళ్ళలేటప్పుడు మీ ఇంటి కొచ్చిపోతా అప్పుడు మా త్రం నాకు ఆ కాఫీ పెట్టించకు ప్లీజ్
నువ్వొస్తే కి షుగర్తోనే చేసిస్తా టి
ఏమో నాకు భయమైతాంది సామి ఈసారి ఉప్పుకి బదులు కారం చేస్తావేమో కదా
అట్లేం లేదులే అన్ని నువ్వు వస్తాంటే నీకోసం ఎంత బాగా చేసిస్తామే
అంటే గెస్ట్లు అయితే బాగా చేసేవు నాకైతే బాగా చేసి ఇస్తావా తావా
అంటే నువ్వు కదా అ ఆట్ల ఏం కాదు అంటే వాళ్ళకి తెలీదు కదా నేను ఎట్లా చేస్తాను అనేసి నీకు తెలుసు కదా నేను ఎట్లా చేస్తా అనేసీ. ఆన్ అందుకే నువ్వు ఉంటే కొంచెం ఆ కొంచెం దగ్గరుండి చూసి మరీ బాగా చేస్తాం అన్న మాట
ఉమ్ తెలుసు తెలుసు పక్క ఉప్పేస్తావు మల్ల
ఇంకా
నువ్వేం చేస్తున్నావ్ నేను మీ ఇంటికి వస్తు
ఈనా నీకేం కావాలో అది చేసి పెడతా
నువ్వు నలాగయితే చెయువు కదా అదే నువ్వు నాలా అయితే చ సేవంటై నేను వాసా
ఇన్ మ్మా నీ బాగా చేస్తా
అయితే వస్తాలే నీ చేతి వం నీకి
ఆ ఎప్పుడు అస్తావు
ఉమ్ ఈ సండే ప్లాన్ చేద్దామా ఈ కి గెట్ టు గెదర్ పెట్టుకుందామా
ఆ సరే సరే వచ్చేయండి మా ఇల్లు అడ్రస్ తెలుసు కదా వచ్చేయ్
ఆ తెలుసు తెలుసు ఉమ్ ఓకే
ఏం చేస్తున్నావ్
నాతో పాటూ మన ఫ్రెండ్స్నీ ఇంకో ముగ్గురు నలుగురిని ఏసుకుని అస్తా
ఊ ఎస్కుండ్ర
సరే
ఆ సరే ఐ తే ఈ మళ ఎప్పుడైనా ఫోన్ చేస్తా ఊ ఊ ఊ
ఉ సరే ఊ బాయ్
ఉమ్ సరే బాయ్ ఉమ్